హలో ఆ చెప్పండి అ
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇగో ప్రజెంట్ ఇవి
అవునా మీకు ఏ విధమైన గేమ్ కనిపిస్తాను కాలే నేను
ఒక్కో అంటే ఇష్టమ అండి
ఆహా ఎలా ఉంటుందండి ఆ గేమ్
ప ట్వెల్వ్ మెంబర్స్ అలా ఉంటారు బ సారు డిఫెం
హ హ
అ న చిన్నప్పడి
హహ ఫుట్బాల్ వాలి బలవన్న అంటరా అ
అ ఏలాలాంటిగ హలో